హలో హలో
ఆ వినిపిస్తుంది బాఉన్నరా
ఆ బాఉన్న ను బాఉన్నవా
ఆ బాఉన్న ఏం జేస్తున్నవ్
ఏం లేదు ఇప్పుడే తిన్నా తిన్నావా నువ్వు
ఆ తిన్నా ఏం కూరా
మాదా టమాటో
అవునా
మీది
ఈ కాకరకాయ
అవునా
ఆ
ఏం జేస్తున్నవ్ మరింక
ఏం లేదు మొన్న మేం రీసెంట్ గా హైదరాబాద్ కి ఎళ్ళొచ్చాము ఆ అక్కడ ఏంటి ఈ చార్మినారు గోల్కొండ ఈ జూ పార్క్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ విజిట్ చేసాము చాలా బాగున్నాయి తెల్సా
అవునా
మీరేల్లారా చార్మినార్కి
అంటే నేను వెళ్ళలేదు హైదరాబాద్ కి వెళ్ళినా కాని చార్మనార్కి వెళ్ళినా కానీ నైట్ టైమ్ లో వెళ్ళినా ఓన్లీ బయట ఇట్లా చూసి వచ్చేసినాం మేము
నైట్టైమ్ లో చాలా బాగుంటదట కదా?
అవును బాగుంది కాని ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉండే అక్కడ ఇగ అంటే మేము వేరే పని మీద వెళ్ళినం. దాన్ని చూన్నికే వెళ్లలేదు. అందుకే ఇక చూడలేదు సరిగా ఓన్లీ బయట లైటింగ్స్ ఉంటాయి కదా పె చూసి అట్ట కొంచెం షాపింగ్ చేసేసి అచ్చేసినం అంతే
అవునక్కడ అన్ని షాపింగ్ల్ అక్కడ అన్ని మస్తుంటాయి అంట కదా కదా?
ఫేమస్ అక్కడ
ఆ మేము డే టైమ్ లో వెళ్ళినము అప్పుడే ఒపెన్ చేస్తున్నారు కాకపోతే మొత్తం ఎక్కి చూసాము చాలా బాగుంది అక్కడ నుంచి వ్యూ చూస్తే మస్తు ఉంది ఆ అవును ఎక్కనిస్తారు. దానికి టికెట్ ఉంటది ఎంతో ప్రైజ్ ఉంటది అది ఆ అది తీసుకొ ని వెళ్ళాలి. మొత్తం ఎక్కి చూహడవచ్చు చాలా అంటే చాలా బాగుంటది ఇంకా పై నుంచి అవును మెట్లు ఉంటాయి కాకపోతే బాగా చిన్న చిన్నగా ఉంటాయి ఎక్కేటప్పుడు ఏమో గాని దిగేటప్పుడు ఐతే చాలా కష్టం అనిపిచ్చింది అది ఎంజాయ్ చేసినాం కాకపోతే
ఆహా మేము వెళ్ళులేదు వెళ్ళాలి ఎప్పుడైనా
అవునా ఇంకా ఇది ఏమంటారు ఆ జువాలజికల్ పార్క్ ఉంటది కదా అ అదది నెహురు జువాలజికర్ పార్కు అక్కడికి వెళ్ళాము ఆ అన్ని పెద్ద జిరాఫీస్ ని డైరెక్ట్ ఇక చూడడం అదే ఫస్ట్ టైం అంత పెద్దయి అంటే అంత ఉంటది అనుకోలేది జస్ట్ మూవీస్లో టీవీస్ బొంబలు కాదు రియల్ గా నేను ఎప్పుడు అంటే ఆ ఇప్పుడు మూవీస్ లో చూస్తాం కదా అట్లాం అనిపిస్తం కాని అంటే ఇంతే ఉంటాయి అనిపిస్తది కానీ ఒక్కొక్కటి ఇలా ఏమంటారు తాడి చెట్ట అంత ఎత్తు అంటారు కదా అట్లుంటాయి ఒక్కొక్కటి దాని మెడ అవి
దా అవునా
ఉండే ఎలిఫెంట్స్ చూసాము రియల్గా పులి ఉండే సింహం అవైతే పాపం పడుకోని ఉండే కొందరు చ్ అంటే బయటికి వస్తయ్ కదా మంచిగా కనిపించేటివి క్రావాలని చెప్పి కొందరు ఇట్లా రాళ్ళు కూడా వేసిండ్రు అవి బయటికి రావాలని కానీ అవి ఎటాక్ చేస్తే
అవును రాళ్ళు వేత్తారు ఏమన్నా ఫుడ్ పెట్టాలి కానీ
ఫుడ్ కూడా బయటిది ఎక్కువ అంటే పెట్టద్దంట మళ్లీ వాటికి ఏమన్నా అయితే పెంచుకునేటివి కదా
అవునా వాళ్ని అంటే వాళ్ళని పెంచుతుండ్రా అక్కడ అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉంటారా?
ఆ అవును ఉంటారు ఉంటారు కాక్పోతే అవన్నీ మనకు ప్రొటెక్షన్ ఉంటది అన్నీ లోపల్నే ఉంట ఉంటాయి అక్కడ్ ఇట్లా కంచెలాగ వేసుంటాది. ఆ అంటే అవి బాగా దూరం ఉండే అవి పులి అవి ఈ జిరాఫీ అట్లాంటి వాటిని కొంచెం దగ్గర నుంచి చూసాము గాని ఇ
ఆహా
మళ్ళీ మనకు తెలివైన ఎన్నో రకాల ఇప్పుడు కోడులు అంటే ప్చ్ ఈ కోళ్ళు ఉన్నాయి కదా మనకు ఒకటి రెండు రకాలే తెలుసు అక్కడైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయ్. ఆ కోళు జస్ట్ మనకి ఇట్లా కొన్ని చూస్సాం అక్కడైతే ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో కోళ్ళు అయితే కోళ్ళు నిమళ్ళు మీరు వెళ్ళలేదా
ఆహా లేదు అంటే నేమ్స్ అవన్నీ విన్నా కాని ఎప్పుడు వెళ్ళలేదు
అవునా వెళ్ళండి చాలా బాగుంటాది అక్కడ
అగా మనం ఎందుకు వెళ్తాం హైదరాబాద్ కి ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చు కాని ఒట్టిగా ఎగ్జామ్స్ అట్లా రాయడానికి వెళ్తాం కాని ఆ ఎక్స్పెషల్ దాన్ని జూన్నీకే వెళ్ళలేదు ఎప్పుడు
ఆ ఒకసారే వాటి కోసమే వెళ్ళండి అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటాయి
అవును పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి
అవును వాళ్ళ అందుకే అన్ని తెలుస్తు సయి కదా అక్కడ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి లుంబిని పార్క్ అని
అవునవును నేను కూడా వెళ్ళి లుంబిని పార్క్ చిన్నప్పుడు ఒకసారి అవును ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళినం చినప్పుడు
ఆ
ఎన్టీఆర్ గార్డెన్ కి
అవును అవన్నీ బాగుంటాయి ఆ హుస్సేన్ సాగర్ లో కూడా ఇప్పుడైతే ఇంకా బాగుంది
అవును నేను ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ఏమో వెళ్ళిన ఇప్పుడు ఇంకా బాగుందా అనుకు
ఉ అవును ఈ దుర్గం చెరువు అవి కానీ బిర్లా మందిర్ ఒకటి మేము చూడలేదు అవి ఎ మిస్ అయిపోయింది బిర్లా మందిర్ చాలా బాగుంటాదింట
అవును విన్నా నేను కూడా బావుంటందని
అది చూడలేదు మేము నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు దానికి ప్లాన్ చెయాలి బిర్లా మందిర్ గోల్క కొండ కూడా బాగుంటది అది కూడా అవి క్లాప్స్ కొడితే ఇట్లా వినిపిస్తది కదా అన్నవరం సినిమాలో ఉ
అవునవును ఉంటది కదా అది రియల్ గా అట్లా వినిపిస్తుంది అంటారా
ఆ వినిపిస్తుంది కాకపోతే అప్పుడు బాగా క్రౌడ్ ఉండే మేము వెళ్ళినప్పుడు అట్లా టెస్ట్ చేయలేదు కానీ ఎవరు వేరే ఐలు చూసుకుంటే ఇట్లా రీ సౌండ్ వచ్చేది అట్లా
ఆ అక్కడ బోనాలు కూడా చేస్త
అవునవును అవును బోనాలు అవి చాలా ఉంటాయి అవి మీరు ఇంకా వేరే వేరే ఎక్కడకి ఎడికెళ్ళారు వేరే ఇట్లా ప్లేసెస్ కి
ఆ అంటే ఇట్లా వెళ్ళలేదు కదా ఇట్లా దేవస్థానాలు ఆ
ఆ దైవస్థానానికి ఎక్కడెక్కడికి వెళ్లారు
షిరిడి కి వెళ్ళినం
ఇరుంఉండులు కూడా చాలా బాగుంటదంట
ఏంటి తిరుపతి షిరిడి అవునండి చాలా బాగుంటది షిరిడి
అక్కడ ఆ నీట్గా ఉంటది అక్కడ అయితే నీట్గా ఇట్లా మంచిగా ఉంటుండే పూల వాసన లే
అవును సాయిబాబాకి పూలు ఇష్ట ని మొత్తం అట్లా తోటలు తోటలు పెంచు స్తారట మనకి ఇక్కడ ఎండకాలం వెళ్ళినా అనుకో మనకి ఇడ ఎండలు కొడతాయి కదా అక్కడ ఏ అయితే వర్షాలు వచ్చి చల్లగా ఉంటుందంట వెళ్ళేటప్పుడు మేము కూడా చిన్నప్పుడు
అవునా
అవును చాలా ఇటు ఏమో వేడిగా ఇట్లా అనిపించేది కానీ అక్కడ ఏమో చల్లగా మంచిగా వాతావరణం మంచిగా అనిపించేది అస
అక్కడ అవును బాగుంటదట అక్కడ అది ఏంటి దాని దగ్గర ఒకటి శనిసింగపూరం ఊరు ఉంటది అంట కదా అక్కడ తలుపులే ఉండ
ఆ అవున అవును దాని తలుపులే ఉండ లేవు అసలు ఇక్కడ మనమయితే తలుపులు వేసుకున్నం కూడా దొంగలు పడుతున్నాం భయపడతాం అసలు మొత్తం దొంగలు పడతారని అక్కడ అలాంటి అవును అలాంటి ఏమి ఉండవు అక్కడ చిన్న కొంచెం చిన్నప్పుడు ఇప్పుడు ఇంకా చానా బాగా చేసారట అక్కడ మొత్తం ఇంకా ఎప్పుడు అక్కడ ఫ్రీగా కూడా ఆ అక్కడ వెళ్ళే వెళ్ళే వార ఫ్రీ గా కూడా భోజనం పెడతారట ఫ్రీగా అంటే మన ఇష్టం అన్నటు ఒక టెన్ రూ ట్వంటీ రూపీస్ అట్లా పే చేసి తీసుకోవడం
ఆ
ఫుడ్ ఇస్తారు అక్కడ ఫుడ్ అంటే ఇక్కడ మనం ఫుడ్ తినలేము ఇక్కడ రైస్ అక్కడ వాళ్ళు తినరు కదా సైడ్ వాళ్ళు పూరీస్ చపాతీసు ఇంకా మ అక్కడ కర్రీస్ కూడా మొలకెత్తిినయి గింజలు అవిఇవి వేరే పెడుతురన్నటు మాంగదా కొంచెం ఫుడ్ బానే బాగానే ఉంటది కానీ ఇక మనం ఇటు అలవాటు పడి అటు తినలేకపోతాం ఇక
ఆ అవును అటు సైడ్ వాళ్ళు ఎక్కువ చపాతీస్ అట్లా తింటారు కదా
అవును చపాతి తింటరు అందరు హిందీ మాట్లాడతారు తెలుగు ఎక్కువగా మాట్లాడరు ఎవరో టూరి ఇట్లా వెళ్ళే వాళ్లు మాత్రమే మాట్లాడు
అ అవునవును
ఉ ఇప్పుడైతే ఇంకా ఆ నేను కూడా మొన్న మొబైలొ చూసినాను ఇప్పుడు ఏంటిది ఇప్పుడు షిరిడి సాయిబాబాదిే అక్కడ మొత్తం శిరిడిలో వేరే చేసిండ్రట మొత్తం అంటే జీ జీవిత చరిత్ర మొత్తం బొమ్మల రూపంలో ఎట్లా చేస్త ే వాళ్ళు అవన్నీ ఇప్పుడు మ్యూజియం లాగా చేసి పెట్టారట ఇప్పుడు
అవునా ఒకసారి వెళ్ళాలిక చాలా బాగుంటది అప్పుడ ఎప్పుడో వెళ్ళి ందవు మేము కూడా
అవును చాలా బాగుంటది వెళ్ళాలి మేము కూడా చిన్నపుడు టు టుటు టు త్రీ టైమ్స్ ఏమో వెల్లినం ఇక ఇపుడు వెళ్ళలేదు వెల్లాలి ఇప్పుడు కూడా సమ్మర్ లోనే వెళ్ళాలండి బాగుంటది అక్కడ మొక్క జొన్నకంకులు అవి ఇవి ఫుల్ అమ్ముతరట
బాగా కొంచెం అటు సైడ్ సైడు ఏంటి ఒకసారి వెళ్ళినప్పుడు ఉల్లిగడ్డలు కూడా ఆ బాగా తక్కువ రేటుకు ఉంటుండే అటు సైడ్ మనకంటే
ఆ ఆంటే అటు ఎక్కువ పండుతాయి అన్నట్టు బాగా
అటు సైడ్ మళ్ళ స్ట్రీట్ ఫుడ్ కూడా వేరే లాగా ఉంటది అక్కడ ఏంటి పావు బాజీ అట్లా వేరే అంటే మన సైడ్ ఇటు అమ్మరు కద
ఆ అవును అట్లాంటివి అమ్మరు అటు సైడ్ బాగుంటాయి అలాంటివి అయితే వాళ్ళు మొత్తం మొత్తం ఇక ఇట్లా నార్త ఏమో అంటరు గదా మహారాష్ట్ర సైడ్ అటు వాళ్ళు వేరే ఎక్కువ అన్నం అట్లాంటివి తినరు కాబట్టి వేరే వేరే ఉంటయి అే వాళ్ళకు ఒక్కొక్క ఊర్లో ఒొకొక్క ఇట్లా ఉంటాయి కదా రాష్ట్రాలకు
ఒకోలా ఉంటాయి వాళ్ళకి అవే స్ట్రీట్ ఫడ్స్ అలాంటివి అవి వాళ్ళకి మనమేమో ఇటు సైడ్ ఇవి
అ అక్కడ అంటే ఇప్ మనం వెళ్తాం కదా దేవుని దర్శనానికి అక్కడ వెళ్ళే ఒ ఒక్కసారికె ఆ ఏమంటారు వంద మంది వెయ్యి మందికి అన్నం భోజనం ఒక్కటేసారి వండుతారట అక్కడ ఆ ఇప్పుడు ఇప్పుడు మనకు గ్యాస్ గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా ఇప్పుడు ఇక్కడ
అవును
కానీ అక్కడ అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళు అక్కడ గ్యాస్ తోనె చేయ్యారంట
ఆ మరి కట్టెల పొయ్యి మీద చేస్తారా
కట్టెల పొయ్యి కాదండి ఇట్లా సోలార్ సిస్టమ్ లాగా మొత్తం అలా ఎండ తోటి అన్నట్టు మొత్తం పెద్ద పెద్దవి ఉన్నాయట ఒక్కటే సారి వంద మందికి వండిస్తరట మిషన్స్ వేరే మెషిన్స్ ఇట్లా గ్యాస్ మీద వాడ ష కా కట్ట పోయి కూడాదు అవుమన్న బుక్కు చదివాను అందుకే మొన్న ూ ట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు అవే ఇస్తు్ర అంటే ఆ ఏమంటారు ిరిడికి తగలే గ్యాస్ గాని ఇస్తుంట్రారు అక్కడ
ఆహా అ చాలా గ్రేట్ అట్లా వాళ్ళ ఆలోచన విధానం అది
ఆ ఇప్పుడు ఎంత మంది వచ్చినా కూడా మీకు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే వంద మందికి ఒకటేసారి అండే బా ఎంత పెద్దగా ఉండాలి మనము ఒక యాభై మందికి అంటే ఇట్లా ను అక్కడ ఒక్కటేసారి అంత మందికి పెడతారట అసలు ఎంత మంది వచ్చినా కూడా లేదు అని చెప్పారట
అవునా కానీ చాలా బాగుంటది అట్లా అంటే కొందరు వచ్చి ఆకులతోట వచ్చి మళ్ళీ తిరిగిపోవడం కంట వాళ్ళు లేదని అందరు
ఆ లేదండి మీ దారు మళ్ళీ అప్పుడు అట్లా ఉండే మళ్ళ ఇప్పుడు ఎట్లాంటివి అంటే అ అే కొంతమంది సిగ్గుపడతారు కదా ఫ్యామిలీస్ తోనే తినాలి అందరితో కలిసి తినలేం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు్ ట్స్లా కట్టింద్ర అంటా కానీ కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందట అట్లా ఇప్పుడు రూమ్స్ లాగా సేమ్ రెస్ట్ ఇెంట్ ఎట్ల వెళ్తారు ఇప్పుడు అట్లాంటి మోడల్స్ అన్ని చేసిందట అక్కడ సిిరుడిలో
అవునా
ఉ
ఒకసారి వెళ్ళాలి అయితే మీ సరే మీరు కూడా వెళ్ళండి మరి సరే మరి బాయ్
ఆ బాయండి
ట బా